అ చె చి ఏంది అంత చీ ఊపరు చరాన్ తామ్ ఓ
మ్ మస్తు స్టైల్ చేత్తరు
గమనిగ్గానేంది గవేంది సామి అంత
ఇంకా బంతే బర్రలే దున్నపోతులేక్కున్నాయి
చెప్పపే ననిన్ అడిగిండు కదా ఇంత సేపు ఏంటిదా
బస్ సోవరి ఎత్తందా పోరు అయితే మొన్నొత్తన్నం మేము మ్యాస్ క్లాస్ అయిపోయింది ఇట్లా ముందు ఫస్ట్ బెంచ్ గా మేము ఫస్ట్ బెంచుల్నే పైన ఫోన్ పెట్టి ఆడే సూత్తాంది
ఆ
తండు మా వెనుకనే స మా సార్ వత్తాండు, ప్రిన్సిపల్ సారు వత్తాండు అని చెప్తాంటే కూడా ఇట్లు ఊపుతాంది మస్సు బల్. కున్నది పోరికి ఆ బర్రెలెక్కున్నది మస్త్ స్టైల్ జేత్తాంది.
మ్మ్
కు మా కోచింగ్లా ఇంక వాళ్ళు కాలేజీవోళ్ళు కేశవ కాలేజీ వాళ్ళు కలిషిల్లని చెప్పినం కదా, వాళ్ళ
వామ్మో వాళ్ళకు ఏ వాళ్ళే మన లెక్కన్నే ఉంటడా నాంత క్లోజ్
ఘోరంగా క్లోజుగుంటడట వాళ్ళ వన్నీ చెప్తాడట వాళ్ళక్ ఎవరు వాళ్ళ వైఫ్ ఎవరు అదని. ఆ అయితే వ మన కాలేజీ లో అంత ముందు ఒక అక్క చదువుకున్నది చూడు. నివేదక్క ఆ అక్కనీ హ్మ్ ఏమో చేత్తండు అని చెప్తాల్లు ఇన్స్టా లో చూపెడుతాళ్ళు, కానీ ఆ రాదు
కాద
మసుక్ మసుక్ ఆ మసు క్లోజ్ గుంటడు మాతోని సారు అదని చెప్తాను అయి మొత్తమ్ మేం సార్ని అడిగినాం అంతలేదు హమ్ అందరితోను ఒక లాగనే ఉంటాడు నేను రాయిదని చెప్తాడు సార్
అబ్బో లాంగ గాడు పెద్ద లాంగ వాడు
అవును తెస్తివ
ఎస్ పెద్దది మీ ఫ్రెండ్ ఒక కాముంటది చూడు కే సార్ మాట్లాడుతద ఆమె ఆమె ఫోన్ అయితే మా మాట్లాడకంట అంటే వురికే మాట్లాడతే సార్ చెప్పిన టిన్
అవునే నా కైతే కో
ఆ
ఇంకా ఆ సార్ అమ్మ ఫ్రెండ్ అని చెప్తున్నా చూడు వాళ్ళ ఫ్రెండెంట్ ఈ సార్ తోని పెళ్లి చేతమని
అబ చీ అంత నాకైతే బండకు చంపబద్ద అయితది మాట్లాడకనీ తాంట ఊరికే మాట్లాడతే ఏమో బెల్ం గదరించి
ఊక పని మనుషులుెక్క వాటర్ తెమ్మంటడు బండిలుమో పెట్టి తీసుకురమ్మంటడు అడికిపోయి ముందుకు పోయి
టడు అ ఆ అట్లనే ఉండాలి వాని బలుపు వంగేటటు ఆ ఓకే
మన ఫ్రెండ్ గిం ఒక ఫ్రెండ్ ఉంటుంది చూడే మనకు నచ్చదు మొన్న మెసేజ్ పెడితే రిప్లై ఇయ్యలే అని చెప్పి ఇనవడదానే ఒరకు అంటే ఈ గుర్తున్నదా మెసేజ్ పెడితే రిప్లై ఇయలేదు అని మేం మాట్లాడుతలేమ్ చూడు కావయి
ఆ ఆ ఆ గోరంగా స్టెప్ దండకొట్టు పరదేశీ
అంటే ఇప్పుడు చెప్పు అంటే నేను కూడా చేత్తా అంటాంది.
ఆ ఎందుకు చెప్తావు నువ్వు నువ్వు చెప్పనే చెప్పాద్దు
ఆ చెప్పని చప్పుడే కుకున్నా గి పొట్టి, పొ టూర్ నదు కూడా చూప్తా, అని వేస్తుంది.
హ్మ్ చెప్పదా, అందాన్ మస్త్ ఓవర్ చేతంది. నాకు అయితే గోరం కోపం మాతాంది. ఆ మీరు అసలు కు మాట్లాడకు సప్పుడు అవుకుండుంది.
హ్మ్మ్
ఎ సూప్పి ఏ ఎగ్జామ్ అప్పుడు చూపెట్ రాదు. నువ్వు ఉన్న ఇంకో దోస్త్, ఆమెకు మంచిగా చూపెట్టి పాస్ చేయూర్లి అన్ని
సూపెట్టవేమో నేను సుపెట్టకుంటు ఉంటాంటే ఏం నట్టేడు ముఖం పెడుతాన్టే ఇంకేమ్, మళ్ళా బయటకి వచ్చి అందరితోనే చెప్తుంది. ఇక మా వళ్ళనే ఏం గానే
ఆ ఆను సదుకోవాల నీ వల్లెతె
హ్మ్ ఇంగ అందరూ బామ్మె పాపం చూపెట్టడానికి, ఏ నీవెనకనే కదా ముందే కదా, అని వాళ్ళు ఇంకింత ఓవర్ల్చేత్తారు.
ఆ అట్లానేత్తరు. వాళ్లు ఒకసారి ఇమేన్
ఆ ఇవ్వల్ల అందరి దగ్గర వేయు అడిగితే, ఎవ్వర్ ఇప్పుడంట్ర్ మమ్మల్నే, బ్యాడ్ అనుకుంట్రు అందర్
ఆ న్యానుకుంటేనే ఇంకా అందరికి చెప్పుతున్న, నేనైతే
అవును అందరికి చెప్తు సరే ఉంటతా
ప్చ్ అబ్బో గోరంగానిల్లు పుట్టితది. నీ ఇంకో దోస్తు బాగానే మాట్లాడుతదిగా, అదిమ్ మీతోని ఇంకా ఏమో మండి గిట్లా తినిపిత్త అన్నది. కదా మీకు
మస్త్ తిన్పిచ్చిందే, మాకైయి తే
హ్మ్హు ఎంతగానం తిన్నారు.
ఓయ్ ఇ మూడు మండీల్ తిన్నాం.
ఎన్ని పైసలైయింది.
ఆర్ వేల్లు
గవన్నీ తిన్నారా
మరి ఆమె తెల్సు ఇది తిను, ఏమన్న మాట అంటే మాటనే తెలుసా వెమ్మట
అవునా
కొనిచ్చిందే గోరన్ ఇంకా, కొత్తగ కుట్నా ఆ డ్రెస్స్
ఎంత పైసలు
మూడు వేలు వెట్ ట్టి కొనిచ్చింది. మంచ్ కోట్టే
కొనుక్కున్నావా లంగ వోణి కొనుక్కు
ఆఫ్ సారీ నాకు నేను చిన్న డ్రెస్ కొనుకున్ టా అన్న కూడ వినకుంట హాఫ్ సారీయే కొనుక్కో మంచిగా ఉంటది నీకు అని కొనిచ్చిన
ఏ కలర్ కొనుక్కున్నవ్
గ్రీనున్ను ఎల్లో
ఓహో బాగుందా?
మ్మ్ ఇంకో ఫ్రెండ్కి ఏమో నావి బ్లూ ను ఆరెంజు
అ హా ఇద్దరికేనా?
ఆ మా ఇద్దరికబి మేమిద్దరమే గా
ఆ హా
సూపెట్ ది
త్రీ మెక్ త్రి నీకు త్రీ ఆమెకు త్రీయా
ఆ అవును
వావ్ వా సిక్స్ థౌసండ్ పెట్టి సిక్స్ థౌసండ్ పెట్టి మండి ది ది
మ్మ్ అన్ని పైసల్ ఉన్నాయి కానీ సదువు అయితే రాదు.
ఆ గర తెట్లనే గరస్తే అసలు మన్షా మన్షా అంటారా అసలు. ఎ ఎన్ని మాటలు ఫుల్ మాటలు మాట్లాడుతది ఒకటంటే
ఇప్పుడు ఎగ్జామ్స్ లేవు కదా మాతోటి అవసరం లేదు ఆమెకి.
మ్మ్ ఎగ్జామ్స్ అంటే
ఇగ ఎగ్జామ్స్ ఉంటే ఏమ్మటి పడుత చూపెట్టరు వీళ్ళు చూపెట్టరు అయిన అందరి తోటి చెప్పి మళ్ళ వాళ్ళ ముందు కూడ బ్యాడ్ చేత్తది మమ్మల్ని.
మ్మ్ మరి అట్ల చె ప్తే మీరు చూపెట్టద్దు అట్ల చెప్తది కాబట్టి
మ్మూ
మీర్ ఫస్ట్ చెప్పండి మొఖం మీదనే. ఇగ ఏం తిన తిన అంటే ఇగ అన్ని తింటది తెలుసా
వామ్మో గో ఘోరంగా తింటది ఒకరోజు గిట్ల పటేల్స్ గ్రాండ్ ఉంటది చూడు అటు హోటల్ అండ్లకు వొయ్యి మేము ఒక్క ప్లేటు తిం టే ఆమె రెండు మూడు నాలుగు తిన్నదే మాయి గూడ తిన్నది ఇగ.
మ్మో
ఘోరం అంటే ఘోరం తింటది మ్మ్
మ్హ్ అమ్మా చీ ఉండనే ఉండద్దు
మ్మూ ఎం వెయగావే
అ అల్లా అయ్య ఏమన్నడు‌ గావచ్చు వాళ్ళ అయ్య ఏమనడా ఇంత తింటామే
ఆ మా డాడీ పంపడు పంపడు అంటది మళ్ళ అన్నిటి కాడికి పోతది. మళ్ళ అందరికీ స్టోరీలు చెప్తది ఇగ మనకి. పంపడు స్టిక్టు అయి బని
అందరనుకోద్ద మంచిదని
మ్మ్
ఆ మంచిది మనందరం చెడ్డోల్లం
మ్మ్ అవట్లే అంకుట్టది ఎందోయో బాబు ఒకసారి కోప్మొత్తది
అంక పిచ్చి లేత్తుంది
స్కూల్ ఫ్రెండ్స్ ఉంటారు చూడు వాళ్ళతోనే ఉన్నది ఫస్ట్ ను ఇప్పుడు మ
ఇప్పుడు అయితే ఇంకో ఇద్దరితోనే అయిపోయింది ఇంకో ఇద్దరు వాళ్ళ తోనా
ఇగ వాళ్ళు ఇంటి పోయినంక ఈ ఎవల్తో ఉండాల అర్థ మైతలేదు కాబట్టి
ఇంకొ ఆమె వచ్చింది కద నిన్న ఒక ఆమె
మ్మ్
వాళ్ళది గా వురు అక్కడ దూరం
అవునా
అమే నిన్ననేచంది ఇగ అమే తోనీ వున్న
ఎందుకే ఇంక రెండోలు హాలిడేస్ ఎందుకోచ్
హాస్పిటల్ వచ్చిందా
హ్మ్ నీకా చుద్దర ఐతే కోపం వద్ తదే
ఎందుకే
అయితే బస్సు ఫీజ్ కట్టమంట నిం గట్ట నన్ మొకం మీదే ఎప్పింది నాకైతే బీ
ఆ ఆది కూడ క్యారెక్టర్ లెస్ అంట అమే రమ్మను
మన ప్రెడ్ ఎడు దవి అన్న బటస్తా
ఆ ఆ అవునే ఏడు బాల సరేనే
అ